ఆ ఏం చేస్తున్నారండి
వినిపిస్తుందా
ఆ
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
ఏం చేస్తున్నారు
ఏముంది లేదు ఎంత సేపు మా పాప పైకి తీసు కెళ్ళ ఆడిపిచ్చాము పక్కన పాప నెత్తెలా ఇసుక పోసుకుంటే మా పాప కూడా చూసి పోసుకోంది మళ్లీ కిందికి తీసుకొచ్చి ఆ తల స్నా స్నానం చేపిచ్చి ఇంక పాలు తాపిచ్చి చ్చాను ఇవాళ డాడీ రాగానే వాళ్ళ డాడీ తో వెళ్ళింది
అవును
మీ ఏం చేస్తున్నారు మీ పిల్లలు బాగానేలరీ చేస్తున్నారు
బాగా అల్లరి చెస్ నన్ను వళ్ళడాడ్ ఇప్పుడే కూరగాయలు కొనికొస్తే సమాన్ బట్టలన్నీ మొత్తం తీసి బడ ఎండ రుద్దారండీ టమాటా రసము అంతా
మా పాప కూడా అలాగే చేస్తుది టమాటలెక్క
టమాటలకు అన్నిటికి హోళ్ళు పెట్టి చేతులు పెట్టి నాలుగు ఐదు చేతులకు ఐదు టమాటాలు పెట్టుకొని అమ్మా అన్న చే ఇదో చూడు అని చూపిస్తున్నారండి వచ్చింది కాని కోపం శంభాగలింద నింద్దరు శంభా లా గట్టిజోలు త కంట్రోల్ చేస్తున్నానండి కంట్రోల్ చాలా చేసుకున్నాను
మీ వారు ఏమనరా అండి పిల్లలు నీ కొడితే
ఆన ఆయన ఉన్నప్పుడు తిడతారండి ఆయన లేరు కాబట్టి ఇగ కొడుతున్నా
అంతే నేన్ కూడా అంతేనండి నేను కూడా అంతే అండి
అనంటే మళ్ళీ కొడుతు సాడండి నన్ను
హా
అ నాయడ కూడా అ
టమ ట్టలన్నీ అసలు కరాబ్ కరాబ్ చేసి
మీ దగ్గర కోతులుంటాయండి బాగా
ఇక్కడ ఉండవండి మా ఊరు సైడ్ ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఊర్
ఇక్కడ అయితే ఫుల్లు కోతులండి రేకుల పైన ఎ గురుతూ ఆగం ఆగం చేస్తున్నాయండి ఇక్కడ మమ్మల్ని
అవును ఆ ఊర్లలో అలాగే ఉన్నాయి అసలుకి మాఅమ్మోళ్ళ మామిడి చెట్టు కు మామిడికాయలు అన్నీ తెంపేసినియంట పుల్లు కాయలు ఉండే మొన్నా నేను ఎళ్లేేసి వచ్చినా ఇప్పుడు చెట్టు నిండా కాయలు ఉండే మేమనుకు న్నాము మంచిగా అసలు పచ్చడి పెట్టుకోవచ్చు మళ్ళీ తినొచ్చు అవి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడేమో బాగా పుల్లగ ఉంటాయి కొంచెం మాగుతూంట టె సైజు పెరుగుతుంది చాలా ఒక్క రెండు మూడు కాయలు రెండు కేజీలు రెండున్నర కేజీలంత్త కాయైతది పచ్చడి అంత పెద్ద ఆ ఏమో ఆ పేర్లు తెలీయదు గాని ఒకసారి ఆ రెండు కాయలు ఉండే ఆ రెండు కాయలుల జోకితెనె రెండు కేజీ లా మూడు వందల గ్రామ్ మ్ లున్నయ్
వామ్మో అంత లాద అవుతుంద
లు కు అయితే మేము అనుకున్నాను హమ్మయ ఈసారి మా అమ్మ ఏం చేసింది మా బాబాయ్ ని పిలిసి మా డాడీతొ మా బాబాయ్ కలిసి నెట్టు కట్టారు చెట్టుకు ఆ వల మొత్తం వేసారు పై నుండి కిందికి మొత్తం కోతులు తెంపోద్ద అనేసి అయితే కోతులు ఏం చేసినాయ్ కింది నుండి ఎళ్ళెసి మొత్తం వలంతా చింపి కాయలే లెవ్వంట అసలు ఇప్పుడు మళ్ళీ ఆ బాటమ్మట పోయెటొళ్ళు కూడా మ చెట్ కొంచెం బయటిగానే ఉంటది బాటెమ్మట పొయెటోళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంచున్నది లేపోతే బయట వెళ్ళి చూసి ఆ చెప్పుకు న్నారంట నెట్ చింపేసి
అవునండి అలానే దింపుకుంట్రారు ఊళ్ళలో కానీ మళ్ళీ తిట్లు కూడా పడతారండి ఇప్పుడు మనం తెంపినందుకు ఫుల్లు తిడతరండి ఊళ్ళలో ఇట్లాంటి టి అమ్మ నా బూతులు తిడ్ తారండి అయినా కూడా పడతరు మళ్ళి తెంపుత
అక్క వాళ్ళ చెట్టు గూడా పోయిన సారి పది పదిహేను కాయలు కాసిందట మావిడికాయ్ ఈసారి ఫుల్ కాయలు పడిందట తినే ఓే ఇంటికాడ ఎవరుండరు కదా ఫుల్ తెంపుకున్నారంట నేను అన్నాగా చెప్పు కట్టేసెయి ఉన్న కాయలన్నా ఉంటాయి అని అంటే ఏం లేవు చెట్టు మొత్తం కాలయింది ఇరవై కాయలు కూడా ఎల్లేది ఎల్లనిది డౌట్ అని అంది అందరు తెస్తున్నారంట హ్మ్
మా సైడ్ కూడా మాడికాయలు ఏం లేవ్వండి, మొన్న్ నిన్న ఉగాదని ఒక్క కాయ దొరికింది. దాన్ని పచ్చడి చేస్ కున్నాము అందులో సగం ఉంచుకున్నాము పులిహోర చేసుకుందామని. కానీ పిల్లలు మొత్తం దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి తింటున్నారండి.
నేను కూడా సగం కాయుంచుకున్నాను సగం నిన్న పచ్చల్లో వేశాను. ఇవ్వాళ పులిహోర చేసుకుందాం అనుకున్నాను, మళ్ళనిపిచ్చింది రేపు శనివారం కదా ఎట్లాగో నాన్ వెజ్ తినం కదా మంచిగా తిందాం అదే నా మ్మ్ మామిడికాయ పులిహోర చేసుకొని తినేసి కొంచెం బాగుంటదిగా పాపగ్గూడ పెడదామనేసి. అనుకున్నది. మ్మ్ అందు
బావుంటదండి మాడ్కై పులిహోర నాకు చాలా ఇష్టం అందుకే నేను ఆ ఎప్పుడైనా పచ్చికాయలు దొరికాయనుకో కొంచెం పుల్లటికాయలు అవి తురిమేసి పెట్టుకుంటానండి ఒక డబ్బాలో పెట్టుకోని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఐతే నువ్వొద్దన్నప్పుడల్లా పులిహోర చేసుకుంటానండి.
దాంట్లో పసుపును ఉప్పు కలిపేసి పెట్టుకుం
లేదు ఉత్తిదే తురుము కొని పెట్కుంటాను ఫ్రిడ్జ్ లో డబ్బాల పె
ఎన్ని రోజులుంటాది నిల్వ అలాగైతే?
ఉంటది టెన్ డేస్ దాంక ఉంటదండి. టెన్ డేస్ కి ఎక్కువనే ఉంటుంది ఫ్రిడ్ డ్జ్ లోనే గదా ఉండేది. అయితే దాన్నంటా ఒరుగులు జేత్తారట అండి. మా ఆడపడ్ చు వాళ్ళ వాళ్ళ మా ఆడపడుచు వాళ్ళ వాళ్ళ ఆడపడుచులోలింటి కాడా ఫుల్లు కాయలు దొర్ క్ తయట అవన్నీ పుల్లటి కాయలటండి. అయితే ఒకసారి మమ్మల్ని తీస్క్ రమ్మని వాళ్ళూరు దగ్గరికెళ్ళి వాళ్ళు సిటీ లో ఉంటారు. గైతే తీసుకురమ్మని వెళ్తే ఇక్కడే మా ఊరు పక్కనే వాళ్ళూరు. అయితే తీసుకెళ్లడానికి పోతే సగం బత్తాకాయలు ఇచ్చారండి. వాటిని నువ్వేం చేస్తా వ ఆ అక్క అని నేను అడిగాను అడిగితే ఒరుగులు చేసుకుటరట, ఒరుగులు చేసుకొని ఇప్పుడు మన సీజన్ ఔనగల్ ఆ ఆ ఔనగల్ అదే వా కాలం ఉంటదిగా వానకాలం వానకాలం. సీజన్ లో ఆ ఒరుగులని కూరొండు కు కోవడం పులిహోర చేసుకోవడం. ఆ పప్పులు వేసుకోవడం అలా చేస్తారట అండి నాకు తెలీయనే తెలిలీదు అసలు వాళ్ళు చెప్పిందాంక
అవును నీన్ కూడా చాలా మంది మీ చూసను ఇక్ ఇక్కడ కూడా ఏం చేస్తారంటే టమాటాలు కూడా సీజన్ లో దొరకవు కదా మంచిగ
ఆ అవునండి టమాటాలు కూడా ఎండీ పెెట్టుకుంటారు ఇ మా సైడ్ కూడా అందరు కోసి ఎండ పెెట్టుకుంటారు ఎందుకి ట్ల ఎండబెట్టుకుంటారు అంటే వాటిని కూడా ఒరుగులు చేస్ స్తారట వాటినట ఒరుగులు చేసి ఎప్పుడైనా వండుకొనితినబు దప్ తినబుద్ధయినప్పుడు రెండుల్లి గలు పచ్చిమిరపికయలు కోసి కూరలాగా వండుకొని తింటారట అవి ఆ ఎనకట్ట అట్లనే చేసుకునేదట అండి ఫ్రిడ్జ్ లేని టైం లో
అవును ఇవి టైం కు అవి దొరకవు కదా వర్షాకాలం సరిగ్గా దొర కవు గదా ఎండకాల మంచిగా టమాటాలు మళ్ళీ ఉల్లిగ డ్డలు కూడా అట్ల నే నెం మొన్న చూసాను ఇవి ఏంటిది ఇక్కడ బూడంకాయ ఒ రుగులు కూడా చేసుకుంటున్నారు
ఆ బుడంకాయలు చిక్కుడుగాయ పచ్చడి తెలుసాండి మీకు అవును మా అమ్మ కూడా పెడుతుంది అసలు ఆ పచ్చడితోనే తినొ చ్చు ప్రతి రోజు
అవును
నేనైతే అందులో ఉన్న గింజలన్ని ఏరుకొనితిని పొట్లంతా వాళ్ళక్ కిచ్చేస్తాను
అవునా
చాలా ఇష్టం అండి
అవున చాలా బాగుంటాయి అందులో క్రిస్పీ క్రిస్పీ దక కరకరలాడుతు మెత్తమెత్తగా బలే
అవునండి బాగుంటాయి అవి
అ
ఇంకేమన్నా ఒరుగులు చేసుకుంటారా మీరు
ఉ
హలో హలో ఎమన్న ఒరుగుల్ చేసుకుంటారా ఇంకా మీరు
ర సం వేస్తాం కదా
హలో ఆ చెప్పండి
ఉంటది పుల్ల పుల్ల గా కారం కారం కాదు కాదు గే
ఒడియాలు స్ సగ్గం
ఈ సారి కి
సగ్గు బిడియం సగ్గు బియ్యం వడియాలు ఎట్లా చేసుకుంటారండి వాళ్ళది కొన్
నేను ఆ మొన్న ఇతను ఏంటిది ఇవి మన ఆ చిన్న బియ్యప్ పిండి ఓడ్ వడియాలు పెట్టాను మొన్నా టీ గ్లాస్ లో పెట్టాను మా పాప కోసం అని కాన్ మా పాప తినద్ నేనే వెంపుకొని తింటున్నా
అవునా అ
సగుబియ్యం వడియాలు కూడా పెట్టాలి ఆ బాగుంటాయి చాలా బాగుంటాయి నేను ఎక్కువ ఎక్కువ శాతం వడయాల ప్రిపేర్ చేస్తాను బియ్య పిండి ని బియ్యం ని కానీ ఏదో గ్లాసు ఏడ గ్లాసు లు
ఆ
ఏడు గ్లాస్ ఇలా వాటర్ పోసి అందులోనే కొంచెం సాల్ట్ వాటర్ నీళ్లు పోయాలి మనం ఏ గ్లాస్ తోటి పిండి కాగానే బియ్యంగాని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఏడు గ్లాసుల నీళ్ళు తీసుకొని బాగా మసలినట్ కూడా కొంచెం లైట్ గా ఉప్పు బము జీలకర్ర వే తెర్లినంక ఇది వేయాలి ఇది వసాక మొత్తం దోస బ్యాటర్ అయ్యేటట్టు మెత్తగబడేటట్టు చూసుకోవాలి ఉండలు లేకుడాగా అలా పెట్టుకొని ఇక బియ్యము ఇ అన్నం లెక్క ఉడికి మన రాగి జాగ అయినట్టు అవుతుది అన్నట్టు అప్పుడేమో కారపూస గొట్టంలో వేసి లేకపోతే పేపరు ఇది ఉంటే కదా పాలకవర్ కాని నూనె కవర్ కాని అందులో వసి మనకి ఇష్టమైన షేప్ అట్లా వేయడమే అంతే
వునా ఇగ మనా ఇష్టం మన చెప్పుగావాలం
ఆ ఏ ఆ ఏ ఎండల పెట్టుకోవచ్చు నీడలో కూడా పెట్టుకోవచ్చు నేనేం చేసినా అంటే మా పక్కన సందు ఉంది మది మంచమ్ ఉండ మంచం మీద కవర్ పెట్టేసుకొని వేసిన సాయం పొద్దుట వేసాను సాయంత్రం వరకు కొంచెం ఉల్లారనట్టు అనిపించి వచ్చింది మయైన రాగానే ఈ బెడ్ మీద పెట్టేసి ఫ్యాన్ వేసాను నైటు మేమట్లగో హాల్లోనే పడు కుంటము అ నైట్ అంతా కొంచం ఆ ఆ రూమ్ లో వేడికి ఫ్యాన్గాలికి మొత్తం దగ్గరికి వచ్చినాయి ఇగా మళ్ళ ఒక చిన్న ప్లేట్ల తీసుకొని మేము ఉండే గదులనే అట్లా ఎప్పుడు ఫ్యాన్ నడుస్తుంది కదా ఎండాకాలం కదా అనే పక్కకని బెట్ ట్టాను ఆ పాపకు దొరకకుండా పక్క కని పెట్టేసి ఒక రెండు రోజులు ఎండనిచ్చాను ఆల్రెడీ అవి అయినయి అందులో సగానికి ఎక్కువ అయిపోయినాయి
ఈసారి మాకు పార్సల్ పంపండి ఎప్పుడైనా
సరేనండి చేసిన ఇం ఇంకా నేను కూడా పెడత
నాకు ఈ ప్రాసెస్ అంతది ఈజ ఈ ప్రాసెస్ ఎంత చూస్తే నాకు తలకెండ మత్తందండి అది ఫస్ట్ చేసే బదులు చెప్పే వాటిలనే నాకు అర్థమైపోతుంది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో నా వల్ల గాదు ఇంత పెద్ద ప్రాసెస్
లే నేను కూడా పెట్టాలి
పెట్టండి నేను ట్రై చేస్తా ఓపిక తెచ్చుకొని హలో
ఆ సే
ట్రై చేస్తాను
ఉ
మీ పాపకేమన్నా స్పెషల్గా పెడతారా ఫుడ్ హలో హలో